హలో హ
బాగున్నా బాగున్నారా మీరు
ఏం జేత్తన్నవ్
ఏం లేద్
తిన్నవా
ఆ తిన్న
ఎక్కడున్నా మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళావ
అవును మా అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళినా ఉనే మ్మ్ హ్మ్
హలో
ఏముంది ఏ లేది ఇంగా పనికెల్లిది మమ్మీ ఇంకుర్చున్నాం మ్మ్
ఏం జేత్తాంది
పనికి వెళ్ళింది మమ్మీ
పనికెల్లిందా
మ్మ్
మ్మ్ హు ఇయ్యాల నీకు సెలవేనా
ఆ సెలబె అల్లమెల్లి గడ్డలు తీసుకుం తీస్తున్నా
తీసుకున్నావా తీసుకొని వచ్చినావా అమ్మ వాళ్ళంటికి
ఆ తీసుకొని వచ్చినా తీయడానికి మిక్సీ కరాబ్ అయింది మాది
అవునా మరి ఒక మిక్స తీసు తప్పు మ
తీసుకోవాలి
అవునా
నా హల మంచిన్నాడ
ఆ మంచిగనే ఉన్నాడు మీ అన్న రుస రుసలు ఆడుతాను నా మీద
ఎందుకు
అంతే అటు ఇటు పోయతడు అందరి మీద కోపం నా మీద చూపిస్తాడు ఉమ్
ఉ తాలబడరు
గుడ్డోడు పండుకున్నాడు గుడ్డి తొ త్తమట ఉత్తమట అ ఆయనగారుచ్చలోప నా వంట వార్పు అయిపోవాలి
ఉమ్
ఆ
ఫోన్ జయి చిట్ వోళ్ళు వత్తే
మీకు ఓడలుత్తా ఇతలే నువవు ఇంకేం చేస్తున్నావ్
ఇంకేముందిరా ఇక్కడ అమ్మ ఎంత రెంట్ ఎంత చూడలే చాయి తాగినా
ము
అట్లు పోస్తే తిన్నాం
ఆఆ
ఉ... ము
ను అక్కడ అన్న కే వండిన మరి
అన్నయ్య ఇంటికి వెళ్ళిండు పిల్లలనీ తీసుకోడానికి
ఇద్దరినీ తీసుకొచ్చినడా అట్టనా
అంటే బుధవారం రోజు వాస్ తాడు
ఇ ఈ రోజు పోయి బుధవారం నాడు వత్తడా
ఊ
నువ్వు ఇక్కడ అమ్మోళ్ల ఇంటికాడనే ఉంటవా
లేదు నేను పోతా ఇం ఇంటికి పోయి పనీకి పోవాలీ కదా
ఆ అలంగ పుక్నే పోఓతవా
ఆ ఆ
ఉహు గిన్ని రోజులు ఎందుకు మరి
ఏమో ఏమో పని ఉందట ఇంటి దగ్గర
ఆ చిన్న ఆయన తీసుకపోతడా పెద్ద ఆయన కూడా వత్తడా.
ఇద్దరు అస్తరు అట ఇద్దరు పిల్లలు అస్తరు అట.
అవున
హుహ్
మరి ఎట్లా బడికి పంపిత్తవా ఇక్కన్నే.
ఆ ఇక్కనే పంపిస్తారా బడికి
ఎం కాదు అక్క మంచిగనే పంపిచచ్చు, మంచిగనే ఉంటది తీ ఏమంతా బాధపడకు. కొంచెం వాళ్ళ బడికి పోయటే సమయంకు నువ్వు పని సమయం సేమ్ కలిత్తె ఇగ మంచి గనే ఉంటది.
అదే ఎస్తా ఇక్కడ
హ్ లేపోతే ఆ ఎట్లన్నా పదింటికి పోతవు మంచిగనే సెట్ అయితది మంచిగనే కల్తది. ఎవరి మీద వదిలేసిన కూ డా ఎ ఎతెత్తనే ఉంటరు. హ్మ్ మన పిల్లల్ని మనం చూసుకునేదే నయం, హ్మ్ రెండు రోజులు చూసుకుంటరు నాలుగు రోజులు ఎత్తెత్తరు. హలో ఇగా మీ అత్తనై తే ఇగా మరి మే ది హ్మ్ ఆ పోరగాల్ల గోస పుచ్చుకుంటాంది. పోయినప్పుడల్లా ఇగ చూత్తన కదా హ్మ్ ఊకే తిట్టి పోసుడు, శాపనార్థాలు
ఏ ఘోరమైన మాట ఘోరం ఘోరమైన మాటలు అంటుంది కానీ
ఘోరమైన మాటలు ఆ అసలు కా ఆ తిట్లకు ఆ పిల్లలకు తిన్నది కూడా ఒంట పడతాందా పట్టట్లేదో నాకైతే అర్థం అయితలే.
ఆ ఈమ కొట్టుడాట, తిట్టుడాట అంటే ఇగ బతకలేక ఉండలేక వచ్చుడు అయిందికానీ
హుహ్ ఇగో అందరు బతుకుతలేరా అక్క ఏమ్ తకుందని కొన్ని దేశాలు పోయి పిల్లలు పట్టుకొని బతికినోల్లు లేరా గట్నే బతుకు రి ఆమె పెట్టేది లేదు చే పోరగాల్లను పట్టుకున్నందుకు కూడా గింత పోరాగాలను అవస్త పెట్టుకుంటా పని చేసేదే పిల్లల కో సం పిల్లల్ని ఇబ్బంది పెట్టుకుంట మనం ఉండుడు ఎందుకిగా
సరే ఎమార్కిడ్లో ఇసారి
ఆ ఏంటక్క గట్టిగా మాట్లాడవా.
తిట్టడం ఇట్లా చేేయడం అసలు ఏంటి
హ్మ్ మ ఎవరన్నా మంచిగా చూసుకోవాలని అనుకుంటారేమో మరి ఏమైనా బిడల్ని బిడ్డ పిల్లల్ని చూసుకొని మురుస్తద ఆమె.
ఆ సోకు కావలామెకి
హు ఈసోకులు చల్తానానికి వచ్చినంక ఇంకా సూపర్ పడుతుంది
ఆ కర్రే
ఆ మనం చెప్పడం కాదు ఇగ ఆమెది ఆమెకే అనిపీయాలి.
అ
హ్మ మరి మీ అల్లుళ్ళ గిన వంట చేసి పెట్టొచ్చినవ ఆడ.
చేసి చేసుకుంటరు ఆళ్లే పొద్దున్నే వచ్చిన గదరా ఉదయాన్నే లేశి మబ్బుల్నే లేచి వ
ఆ ఇంట్లోకి సామాన్లు గిన మీరే తెత్తరా వాళ్ళు కూడా తెత్తరా.
మే ఇద్దరం షేరింగ్ చేసుకోవాలి.
ఉ హు ఇద్దరు పంచుకోవాలనా ఇగ.
ఆ పంచుకోవాలి ఇంగ వాళ్ళు కొన్నీ మేము కొన్నీ ఏసి తీసేసుకోవాలె.
అవునా పెట్టలేరు కదా మీ బతుకుల్ మీవ్ ఇంగ మీరు ఇప్పుడు ఒక మీరు బతుకటానికే పోయింరు ఒక రూమ్ కిరాయికే నాలుగు వేలు అయితే, ఎట్లా
అదే ఆ ఇత్తరు ఇత్తరు ఇయ్యకపోతే ఎట్ల చెప్పూ ఆ ఎనిమిది వేలు రూమ్ కిరాయి.
తొమ్మిది వేలా నిన్న నాలుగు వేలు అన్నట్టున్నావ్.
ఎనిమిది వెయిల్రా.
ఎనిమిది వేల వామ్మో. ఒక్క రూమ్ కి ఎం వేలేంది అక్క నాకు అర్ధం కావట్లేదు.
ఒక్క రోజుగ్గాదు
అదే ఒక్కటే గది కదా.
అవును
కిరిమి వీరిందక్కా
ఇంగా ఇక్కడ రేట్లు అట్నే ఉన్నాయిరా.
గంతగణమా.
హ్మ
మీరెకడ గిన ఎతుక్ లాడక పోయిన్రు మరి.
ఇంకా ఇంకా ఎక్కువున్నాయి అటు సైడు దొరకవు ఎక్కువగా.
అవునా!
ఊ
మ ఏ నాలుగు వేల మీద నాలుగు వేలు కావాలనా.
ఆ సరే నాలుగు వెయ్యిలూ.
హ్మ
తొమెంచ్ అదే రూమ్ రంట అదే రూమ్ కిరాయ నాలుగు వేలు
ఆ
అదపోతే
ఇంగ్ ఇర్తారో ఇంగ్ ఇల్తారో ఎ ఉ డ రౌన్నాగా
ఇంటిలే సారు కొలు
ఆ
కరెంట బిల్ వాళ్ళద
వాళ్ళదేద
ఎనిమిది వయలు ఇచ్చక కాల అన్నడ బిల్ కూడా
బిల్డింగ్
బిల్డింగ్ లో ఎక్కనే
ఎ రా ఎండాకాల రా
ఫ్యాన్ లేదు పైన ఫ్యాన్ లేదు ఒకటి కింద రెక్కల ఫ్యాన్ ఉంటాయి ఆ టేబుల్ ఫ్యాన్ లాంటివి
ఆ
అది తెచ్చుకున్నాం పో టకా బ అంది బయట వండుకుంటాను
మైతే వందకుంటారా మనుషులకి నేం లేదుగా మరి బయటెట్లా పంటారు
ఓకే ఎంద
ఆ
ఆ బయటా ఏ అద కది ఉంది వచ్చి తక్క
హ
అదిద సాపిసుకుని అకుంట
మొత్తాం సుక్క చుత్తట్ట అయితే అయితే అలోల్ రోజ పడ మబల్ పెట్కకుంటా అయితన ఎయిటిన్యి తినచ్చు పండక పండొచ్చు అ లేకుండా ఏమంటానే అ గమ్మన్నా అరి పోతానం పోయముందాన్నడా పోయముందాన్న టారణ
ఏటు
అక్కడికే బాబుని ఇసురా నచ రమ్మన్నాడు అంటాను
ఎవరు లేరు అవల కు పని ఉంది కదరా. అయనకంటే పని లేదు కాబట్ పొయింది. సెలవుల్ డిస్కౌంట్
గట్నే అడుగుతాడు కదా ఉత్తవా అన్నిట్లా అడిగిండా అని
ఉ
తిన్లే ఛాయ్ తా ఉన్న పెండ్స్
ఉన్న
మీ అన్న కూడా ఇగ నాటుకో తీసుకొచ్చిండు.
అవునా ఏంది కోడలు వస్తాందనా.
ఆహ పూలేచిన కాడ పైసలు ఇలేదట పట్టుకొని వచ్చిండు. ఇప్పుడు అది వండాలన నాకు అసలు కొననే రాదు. అది గ ఊరుకోద్ ఫస్ట్ ఉత్తన్నట పెదమతు అ పో నీ కోదల్లు ఉ ఉందరె తారట
ఊహు
హు అక్కడ మీ పెద్దమ్మోల చెల్లి ఉన్నెది చూసన్నావా.
ఉ
ఆ అక్కడ అడుతారు అక్కడ అవును యడవ్ కొష్కుఅట
ఎవరిది
మీ అన్నయ్య వాళ్ళు ఇంకో ఇద్దరు చెల్లలేరా వాళ్ళు వాళ్ళమ్మన ఏడన్న స్ క్క నాలద
ఆ అదే అదే ఉహు అటుపోతార
ఉ అటుపోతారటా ఇగ నుపొతె ఇత్తాను. పాప పాప ఎడుత్తాంటె పొని పోతాను ఉ తోల్పు నిన్న వీడియో కాల్ చేస్తే ఆ
ఫనైందా
ఇగో చాయ్ పెట్టినా ఆయనకు పోసిన పాలు పెట్టుకున్న నేను దాగిన ఇగ బాటిలో నీళ్ళు పోసి ఫ్రిడ్జ్ లో పెట్న ఉండాలి కదా ఉమ్
ఆ
అక్కడ ఊడ్ సెల్లర కూడా ఉంటాదా ఎందుకు
ఆ ఒకసాలుడు ఉంటది ఉండదు ఒకసాలుడు ఏమి ఉండదు గాని ఇగ ముగ్గేస్తా అడిగి గచ్చలు అడిగి ముగ్గేస్త తీసుకోవాలి
అవునా
ఉమ్
ఉమ్ సరే అక్క నేను వంటయే ఉంట ఉంటాన్నం
బాయ్
బాయ్
ఆ